అర్పిస్తున్నాము ఇది మీరు మాట్లాడిన ప్రతిఫలం అనుకూలమైన సమయం
ఆ సరేైన సమయమేనండి మీ ఊరి దగ్గ మీ ఊరి ఆ మీ మీ ఊరు సైతే ఆ పండలు కని అయ్యి ఎలా పండిస్తారు అంటె ఏమేం పెడతారు?
అప్పుడైతే మాత్రం ఆ వేరుసెనగ ఇలాంటివి పెట్టరు గాని మిరపకాయలు ఆ పొగాకు కందులు మినుములు శనగలు కూరగాయలు పెడతారు మళ్ళీ టమోటాలు దొండ కాయలు బెండకాయలు ఇట్లా కూరగాయలు పెడతారు. ఈ వర్షాకాలం బెడతారు మా సైడ్ పంటలన్నీ కూడా ఇంకా ఎండాకాలం మాకు బోర్లు అనేవి అందుబాటులో ఉండవు పొలాల్లో ఇంకా వర్షాకాలం అనేవి ఇంకన్ని కూడా ఏం పంటలు ఏం పంటలు పెట్టాలన్నా కూడా ఇంక అప్పుడే పంటలు పెట్టుకుంటాం అన్నమాట.
ఆ
మీ దగ్గర
మా ఊ మా ఊరు సైడ్ అయితే వర్షాకా వర్షాకాలము ఎండాకాలం అనేదేం ల్యా అంటే ఇప్పుడు ఓ మనకి ఇంగివొస్తాయి కదా మ్మ్ అంటే ఎలా అంటే ఉండు చెప్తా వాతావరణం బట్ ట్టి అంటే ఒకో మాసాలో ఏండో ఉండాయి కదా ఆ బర కార్తే భరణి కార్తీ అట్లా అలా ఆ కార్తల ప్రకారంగా పంటలు పెడతారు దాంట్లో ఇప్పుడు మేము వర్ష కాలము జూష్ స్టార్టింగ్ జూన్ జులై అట్లా ఆ వేరుశేనుగా వేస్ సాం అంటే ఇట్లా వర్షాలకి వేరుశేనగేస్తాము. ఆ ఇంగా ఆ ఇంగిట్ల బోర్ల కింద అయితే మొక్కజొన్న పెడతాము.
మీ బోర్లు బాగా అనుకూలంగా ఉంటాయా?
ఆ బోర్లు బాగా అనుకూలం మాకి. అంటే, ఆ ఎప్పు ఎండాకాలం అయినా వానా వర్షాకాలం అయినా వాటర్ వస్తానే ఉంటాయి. బోర్లలో ఇంకా అట్లా పెడతాము. ఇంగ మామూలుగా అయితే ఇప్పుడు ఎండాకాలం అయితే ఇది పెడతాము. ఇం ఆ వేరుశెనగ, వరి, రాగి ఇంగా ఏంటవన్నా కూరగాయలు కన్నా పెడతాంటాము.
రాగి కూడా అట్లా పండిస్తారా మీ సైడు
పండిస్తాము. ఆ రాగి కూడా అవి ఎంత నా మూడు ఇప్పుడు ఇప్పుడైతే మూడు వేల ఐదు వందలు ఉంది. కింటా మామూలుగా అయితే, ముందు సంవత్సరంలో ఆరు వేల దాకా పోయింది.
ఇప్పుడు మరి తక్కువ రేట్ కదా మీకు గిట్టుబాటు రాదు కదా మరే.
ఆ అవుత అ ట ఏం లే అవుతాది లాభమే కొంచెం ఎట్లయినా అంటే ఇంకా కొన్ని దానిలతో పోలితే ఇంకా చాలా తక్కువ రేటు ఉంటాయి కదా ఇది మూడు వేల ఐదు వందలు అంటే కింటా మేలే కొంచెము అంటే ఎక్కువ ఖర్చు ఏము ఉండదు దీనికి మనము దాంట్లో కలుపు మొక్కలు తీసేకి అది కోసేకి పైన రాగి ఇంకంత ఇంకా వాటర్ అనేది ఇంకా నీళ్ళు అనేది మనం బోర్ల నుంచి కడతాం కాబట్టి ఏం ఖర్చు ఉండదు
పంటకి ఎప్పుడైనా ఎప్పుడు నీళ్ళు ఉండాలా లేకపోతే నీళ్ళు ఒకసారి పెడితే సరిపోయిద్దా.
ఆ ఒకసారి ఏం లే ఆ ఒక ఐదు రోజులు ఆరు రోజులకు ఒకసారి లేకుంటే పది రోజులకీ ఒకసారి కట్టాల ఉండాల నీళ్ళయితే.
రాగి పెట్టాలంటే నీళ్లు ఖచ్చితంగా ఉం చాలా
నీళ్ళకచ్చి అంటే కొంతమంది వేస్తారు. వర్షాకాలంలో వేయరు. స్తారు అప్పుడు వానకే వేస్తారు మేము వాన్లకి ఏయ్యము వాన్లకి వేసేది వేరుశనగ ఒకటే.
వా వేరుశేనగ కూడా అమ్ముతారు కదా బైటకి.
ఆ వేరిశేనగా అమ్ముతాము కానీ ఎక్కువ ఇప్పుడు మేము బోర్ల కింద అంటే బోర్ల కింద పెట్టేడవి పంటలు పెట్టేది మీ మా మీ దగ్గర ఉన్న సైడ్ మాత్రీ పెట్టము. ఇట్లా వర్షానికే నమ్ముకొని అంటే వర్షం ఒకసారి పడుతాది పట్టదు అప్పుడు ఖర్చు వస్తది డబ్బులు అయిపోతాయి కాకపోతే మనకేం వాళ్ళ పంట కాదు కదా. అందుకనేసి ఎక్కువ మేము ఇట్లా బోర్న నమ్ముకొనే చేస్తాం.
వర్షాలు అనే ఖచ్చితంగా పడతాయి కదా బోర్లు ఇబ్బంది కాబట్టి ఇంకా నీళ్ళు ఆ వర్షం మీద ఆధారపడి ఇంకా వర్షాకాలంలో పెడతా ఉంటారు మా సైడ్ పంటలు. అంటే మా ఊర్లో ఊరికి పొలాలకి మేము ఉండే ఇళ్ల్కి పోలాలికి దూరం పోయింది ఇ చ్చ ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్లు అట్లన్నా వెళ్ళాలి.
మ్మ్
అందుకని మాకు బోర్లు అనేవి కొంచెం తక్కువగానే ఉంటాయి గవర్నమెంట్ కూడా ఏడ బోర్లు వేయాలని అంటే పొలాల్లో ఏమనుకోలేదు ఎవరన్నా ఏపిచ్చుకోవాలనీ అనుకుంటే పొలాలో వేయించుకుంటారు.
అంటే ఎవరంతకు వాళ్ళు వేపిచ్చుకోరా.
ఉ ఎవరంతటకు వాళ్ళు వేపించుకోవాలనుకుంటే వేపించుకుంటారు. సరా
ఉహుమ్ ఇంకా మా ఊరు సైడ్ అట్లా వేసుకునేది ఎవరంతుకు వాళ్ళు వేసుకుంటారు అంతే గవర్మెట్ వాల్ వే మీరు గవర్నమెంట్ వాళ్ళు వయిచ్చేది ఇంటికి అంటే ఊర్లో అందరికి ఇంటికి నీళ్ళు వాటర్ కావాలి కదా మనకు వాడుకునేకి నీ నలో దాని మాత్రమే
మా ఊరు సైడ్ ఏంటంటే ఆ వర్షం ఇంక పొలాల దగ్గర ఎవరు ఏపోరు ఇంటి దగ్గరే అందరికిీ ఇళ్ళల దగ్గర ఉంటాయి కాబట్టి ఇంకా వర్షం పడ్డప్పుడే అందరుూ వేసుకుంటూ ఉంటారనమాట అందుకని మేము అందరం మా సైడు వర్షాల మీద బాగా ఆధారపడతా ఉంటాం
మా కల్ళ ఏముండదు బాగా వరి ఎక్కువ పెడతారు అంటే మా కల్లా బియ్యము కొనరు ఇ ఇంటి దగ్గర పండిచ్చినటువే చాలా మంది మిరపక్క కాయ చింతకాయ ధనియాలు అట్లా ఆటవన్నీ ఆ ఇంగా అన్నీ అసల్కీ. కొనరు ఆ ఉ ఇది ఉ ఉల్లిగడ్డలూ అట్లా ఆటవన్నీ ఇంగ వీళ్ళు పండించుకొనే వే ఉంటారు ఆ ఇ చాలా మంది వరకు.
అంటే ఒక సైడ్ ఉల్లిగడ్ల కూడా పెంచుతారా.
ఆ ఒ కొంతమంది పెడతారు. కొంతమంది పెట్టర్రు. అంటే మనకి ఓసారి పెట్టాము లాభం వచ్చిందీ అనుకుంటే, వాళ్ళు పెట్టేకి కొంచ్ మూ వాళ్ళకి ఆసక్తికరంగా ఉంటారు. ఇంగా కొంతమంది పెట్టరూ. అట్లా ఇంక్ కా రేషం ఆ ఇగ్ ఆ రేషం అంటే, ఆ బైట రేట్ను బట్ ట్టి ఇంగ టమోటా ఎక్కువగా పెడతారూ. టమోటా ఎట్ల అంటే ఒక చోట పోతే ఇంకో చోట పెడతానే ఉంటారు. కాకపోతే, ఒక దానికి రేట్ వస్తుంది ఒకదానికి రాదు కదా. అంటే ఏదో ఒక టైం లో వస్తాది కదా, వచ్చినప్పుడు చాలా వస్తది డబ్బులనీ టమోటా ఎక్కువ పెడతారు. ఆ
హలో
హలో
ఆ
ఇంకా మా ఊరు సైడు ఇంకా అంటే ఎక్కువ ఆవులు పెంచుకుంటారు, అందుకనేసి ఆవులకి సప్. కా ఇపుడు గజ్ జొన్న, మొక్కజొన్న పెడితే ఆవులకు గడ్డి అయితుంది కదా ఇంగా చాలా మంది గొ ఆ గొర్రె పిల్లలు పొట్ ట్టేలు గన మేపుతాంటారు, మే ఇవి అంటే ఇప్పుడు ఇట్లా రంజాన్ కి బక్రీద్ కి అలా అమ్ముతే రేట్ ఎక్కువ పోతాయి. సో అవన్నీ మేత్ తాంటారు కాబట్టీ, దానికి గడ్డిగావలని మొక్కజొన్న పెడితే, ఆవులకి మేత అయితుంది. ఇవి జొన్నలు వచ్చేసీ అవి పొట్టేలకీ గణా ఉపయోగపడతాయి. అట్ల అనేసీ ఎక్కువ ఆ అవే పెడతారు. ఇంకా వేరుశెనగంటే సన అవి గడ్డి ఉంటుంది కదా వేరుశెన గడ్డి అదంతా ఆ ఆవులకి ఇట్లా పశువులకి అయితాదీ అనేసి.
అంటే మీరు పండించిన పంటలతో వచ్చిందీ అన్ని ఆవులకు పెడతా ఉంటారా.
ఆ గడ్డి అవి ఓన్లీ గింజలు మాత్రమే బయటా అమ్మేస్తారు. ఇంగా గడ్డి అంతా ఆ ఇట్లా పశువులు ఉండే వాళ్ళు అయితే వాళ్ళ ఇంటికే పెట్టుకుంటారు.
ఇప్పుడు మొక్కజొన్న వేస్తారా కదా మొక్కజొన్నకు వచ్చింది గూడా పశుల్కే పెడతారా.
ఆ అది గడ్డీ అంతా గడ్డీ అంతా మనం ఇంటిక్ ట్లో పెట్టుకుంటాం. మో మొక్కజొన్నలు గూడా కొన్ని కావాలంటే, ఇప్పుడూ మనక్ కే కోళ్లు ఉంటాయి కదా అవి ద ఇవిడు దాన్లకైనా గింజలు గదా దానిలకి టేలికి గిన కావల్సినని మనకి ఇంటికి పెట్టుకుని మిగతాటివన్నీ అమ్మేసేది అట్లా అంటే మాకలా ఎక్కువ కొనేకి పోరు అన్ని ఉండేవే పెట్టుకుంటారు
మా సైడు అట్లా కాదనమాట అన్ని కొన్నే పండించుకుంటారు ఏంటంటే చిన్న చిన్న వి ధనియాలు ఆ మినుములు, శనగలు కందులు ఇట్లాంటివి ఇట్ పండిస్తారు మిరపకాయలు పొగాకు ఇలాంటివి పండిస్తారు
మాకళ్ళ ఇంకా మనము ఇది చీరలు కట్టుకుంటామే ఆ దాన్ని ఏమంటారు సిల్క్ సిల్క్ అవి అంటే దాన్ని అదేంటంటారు మా మేమొచ్చేసి తెలుగులో వచ్చేసి దా రేష్మాకంటం పురుగులు దెచ్చి అవి పట్టు పురుగులు పట్టు చీరలు కట్టుకునేవి అంటే పురుగుల్ చ్చి అవి మేపి అవి గూడు కడతాయి చిన్నగా ఆ గూడులతో మన పట్టు చీరలు తయారు చేసి చేది సో దానికి కావాల్సిన ఆకు కూడా పెడతా ముందు ఎక్కువగా పెట్టేవాళ్ళు ఇప్పుడు రేట్ చాలా తగ్గిపోయింది అనేసి అది ఏం పెట్టారు ఇప్పుడు
ఓహో మీ దగ్గర వస్త్రాలు కూడానేస్తర
అంటే వస్త్రాలు ఆ చుట్టుపక్కన పల్లెల్లోనే నేస్తారు కాకపోతే దానికి అది చేయడానికి అంత ప్రాసెస్ ఉంటది కదా అవి ఏంటో చిన్న చిన్న పురుగులు ఉంటాయి ఆ క్యాటర్ పిల్లర్స్ అంటారు ఇంగ్లీష్ లో దాన్లని అవి అవి ఫస్ట్ పెంచి దానికి ఒక గడ్డి వేయల్ల ఆ గడ్డి వేసి ఎంతో ఆ అరవై ఐదు రోజులు అరవై ఐదు రోజులు అట్లా నలవై ఐదు రోజులు పెంచుతారు ఆ పెంచిన తర్వాత అవి కొంచెం అంటే మాగినట్టు మాగుతాయి అంటే వైట్ కలర్ లో ఉంటాయి మామూలుగా కొంచెము చేంజ్ అవుతాయి బిస్కెట్ కలర్లా అట్లా చేంజ్ అయిన తర్వాత అవన్నీ అంటే ఇప్పుడు ఇవి ఉంటాయి మా తడక మాదిరి అల్లింటారు అట్లా చోట పెట్టి ఆ గూళ్ళ అన్ని తీసుకొని పోయి అవన్నీ గూడల్లుతాయి ఆ గూళ్లన్నీ పీకి మనము అమ్ముకొస్తే కేజీల ప్రకారంగా అమ్ముకుంటే దాన్ని తీసుకొని మనకి పట్టు చీరలు కనీ తయారు చేసేది
హ అ దగ్గర అన్ని మీరే బాగా పండించుకునే విధ అందు బా ఇట్లా ఉంటాయి ఏ పంటలు గాని ఏవైనా మా సై ఇట్లా ఏం చేయరు మాముూలుగా పంటలు పండిస్తారు తారు ఆ అమ్ముకుంటే అంటే మా ఊరు పెద్దది కాబట్టి ఊర్లో అమ్ముతారు లేదంటే పక్క ఊర్లు కూడా అమ్ముతారు ఆ మళ్ళీ మార్కెట్ పంపిస్తారు మార్కెట్ పంపించినప్పుడు ఇంకా ఎక్కువ బాగా దికుమతాయి ఉంటే వా అ కూడా పక్క రాష్ట్రాలకి అట్లా వేరే వదికల కూడా పంపిస్తా ఉంటారు
ఊహు
సరే అండి
ఇంకా ఏమన్నా ఏమన్నా తెలుసుకోవాలి అనుకుంటున్నారా
ఆ లేదండి
ఉ సరే
అ